హలో హ్మ్మ్ చెప్పు ఆ వినిపిస్తుంది ఏంటి గాలేమైన వస్తుందా
లేదు లేదు
హ్మ్మ్ ఒకేసారి డమ్ము అనబడింది
అ
ఏం సంగతు అయ్యో నా బ్లాక్ కలర్ క రయ్య ఇరిగిపోయింది
ఆ
హ్మ్మ్ ఎందాక కోపోం హ్మ్మ్ ఇందాక కోపం వచ్చి ఇసిరేశా
అయ్యో
హ్మ్మ్ చెప్పు ఏంటి అట్లా అవుతుంది తిన్నావా
లేదు లేదు ఇంకా తినలేదు
హ్మ్మ్ ఏం మరి ఏం కూర
ఏం పూరుణ నేను ఇంకా పైకి వెళ్ళలేదు మరి ఆంటీ ఏం చేసిందో చూడాలి
హ్మ్మ్ ఇంకేం లేదా ఆమె చేసిన తింటామేనా
ఆ ఆమె చేసింది నచ్చకపోతే ఇంకా బయట తెచ్చుకోవాలి లేదంటే ఇంకా తినాలి.
హ్మ్మ్ దొరుకుతాయా
ఆ దొరుకుతయ్
ఓకే ఓకే ఏం మరి రా చాల ఉంది
హ్మ్మ్
రచ్చ అలా ఉంది బయట ఏదో మార్చంట కా
ఆ నేను బయటకి వెళ్ళొద్దని చెప్పి వాళ్ళు ముందే చెప్పారు ఇంకా చూడలేదు ల నేమ్ బయటికి వెళ్ళలేదు ఇంగ ఇయ్యాల రోజన్నా ఒట్టిగా అంటే లే ఇకపోయినా అట్లా పోయేచ్చే వాళ్ళం ఇయలా మొత్తానికే బంద్ మళ్ళీ లేనిపోంది ఎందుకు లే చెప్ చెప్పిన్ తర్వాత అని
మ్మ్ హ్మ్ ఓకే ఓకే
మ్మ్
సరే పెన్ మేంగూడ అంతే జె మా చెల్ వస్తే ఇంకా అట్లాంట్ ఏ ఇస్ కాలేజ్ టైమ్ లో ఒకే రూమ్లే కొంచం క్లోజు ఇంకా వస్తానట్లే మాట్ ఎట్లాడుకున్ దో ఏం మాట్లాడుకోలేవు పన్లన్ చేసుకో ఒ కొత్ తొల్ ఎంగాదుగా
ఆ
మ్మ్ వస్తే ఆ పిల్లని కొంచెం అట్లా బయట తీసుకెళ్ళి మంచం ఫుడ్ తీసుకెళ్ళీ మ్మ్ ఆను నీకేం ప్లాన్స్ లేవా
ఏం లేదు మా ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ వచ్చింది కానీ ఇంకా వర్షం పడుతుంది లే అని చెప్పి వచ్చేసినా ఇంగ్ వెళ్ళిపోయింది ఇడ్స్ సైడ్ వచ్చిందంట వాళ్ళు అటు వెళ్తుంటే వాళ్ళ ఫ్రెండ్స్తో ఇక్కడ హ్మ్ అంతే ఇంకా కలిసింది అల్సంత తర్త టోకట్ ను కొంచేప్ మాట్లాడ వచ్చేసిన ఇంకా
ఓకే ఓకే అల్లో ఎల్లీ ఎక్ ఇక్కడ మా పక్కన రూముల్కి వెళ్ళీ తీసుకొచ్చా ఇదేంటి మసాలా తినేసి మా రూమ్ లో ఇంకొక అమ్మాయి ఉంది అందే అమ్మాయి కూడా తీసుకోచ్చు ఊ తను
ఆ చాలా బాగుంది అ అది అక్కడ ఆ
ఇక్కడ ఇదే ఫస్ట్ టైమ్
అ ఆ
ఇంత ముందు తిన్నారంట నాదిదు ఫస్ట్ టైం అనమాట నాకేమంత టేస్ట్ అనిపలేదు మా
అవునా
నీ నీకు అలా ఉంది
నాగు అంటే అక్కడ బాగుంది. ఎక్కడంటే మెయిన్ రోడ్ సైడ్ ఒకటి ఉంటది. ఒక రోజు తిన్నాము ఆడ బాగా అనిపించింది. దీని పైన చూస్తే అక్కడ బా అనిపిచింది ఒక రోజు అక్క తీసుకెళ్ళింది మామందరం అక
హు ఉ
ఉ
ఎంతైనా మన సైడ్ మందే
ఆ అవును
ఇక్కడ పానీ పూరి అని కూడా ఇచ్చాడనమాట లోపల కర్రీ అదంతా నాకేం నచ్చలేదు అది అసలు నా టేస్టే రావట్లేదు అద ఏంటో
ఎన్ ఆపిల్ అసలు ఈటు సైడు మన సైడ్ ఉండవంట కదా ఎక్కువ
ఇది అది కాదు పానీ పూరి యే అంటే అలాగే చేస్ సడు కన్నాక ఏం
అనఫైడ్ ఇలాంటి టేస్ట్ ఏమ అనిపియలే ఇప్పుడు ఇది దాంట్లో కర్రీ ఉంటది కదా అది అంత వెరైటీగా ఉంది కా
ఆ అది వేరు అది గోల్ కప్
ఆ
ఉ ఓ నాలుగు పదాలు నేర్చుకున్నా కన్నడ వచ్చేదాలో నీవు అంటే నువ్వు అంటే అంత ఇష్టటు అంటే ఎంత అంట హు
ఆ
వన్న
మనదే బాగుంటది ఎంతైనా కదా
అవునవును మర్చిపోయా నినే గుర్తు చేసావ్ అ
హు
మతి మరుపు నాకు ఎం చెస్ సేది
ఎం కాదులే మెడిటేషన్ చెయయిి పోయిది మ మరపు రోజు పొద్దున్నే చెయ్యి ఒక టూ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ అయినా సరిపోయిద్ది
హ ఈ తగ్గి పేది వచ్చింది ఇప్పుడు బ్లాక్ కలర్ ఉంది రెడ్ ఏమో మరి బ్లాక్ కలప్ప బ్లక్ ఇన్న
బ్లక్ బ్లక్ బ్లాక్ టెడ్డిబియర్ ఎట్లుంటది బాగుండది కావచ్చు
నీ నేమ్ చేయట్లే కాలసస్ నన్నేను
అ ఆ
ఇందాక ఆ పిల్లని మీద ఎక్కించడాానికి వెళ్ళినప్పుడే వచ్చారన్నమాట అన్నలు వేసుకొని
ఆహా
బాబాయ్ లు
ఆ
హ ఇక స్టార్ట్ చేసారేమో అనుకున్న
ఆ
మీ వైపే హడవిడి లేదా
మా వైపు ఉందిలే కానీ బయటికి రావద్దని చెప్పి అన్నారని కొంచెం సైలెంట్గా ఉంది.
కే
జోష్ బాగుంటద ఇప్ ప్పుడు ఇకడ్నే వాళ్ళదే కదా అయ్యేది. మరి నైట్ వరక్ తెలుస్ సిద్ది ఆ ఇక్కడి వాళ్ళది అన్నట్టు కానీ ఇంకా ఎట్లుంటదో తెలవదు మరి ఎవరు విన్ అయితారో దాన్ని బట్టి ఇంకా తెలిసిద్ది వీళ్లా హడావుడి నైట్ లోపు
ఓకే ఓకే సరిపోయింది ఇంకా ఇదేంటి
ఆ
రేపు ఇంకా ఆడ పె కోవాలఅనమాట రేపు నుంచి హెల్తీ గల్ లే సిద్ది నాలో ఆరోగ్యవంతమైన అమ్మాయి. హ్మ్ ఏన్మా సంగతులు
చెప్పాలి నువ్వే ఇంకా ఏం విశేషాలు
ఏము ఉంది ఆఫీస్కి వెళ్ళాలి.
అనోనోనోనోనోన
హ్మ్ ఆహా
ఆ అంతేంగా డైలీ రోటీన్ తినడం, పడుకోవడం. లేవడం మళ్ళీ అటు పోవడం, రావడం.
ఉ రోజు చేసిందే చేసి బోరు కొడుతుంది.
ఆ
రోజు చేసింది చేసి బోరు కొడుతుంది.
ఉ
హ్ ఎందో మాటల కూడా తడపడుకంట మా అట్లు కూడా మర్చిపోతున్నా నేను ఏవైతే వద్దంటారో అవే తీస్తా
ఆ అయ్యో ఏం కాదులే హ్మ్
మాట్లాడు
ఇంక చెప్పాల్ నువ్వే విశేషాలు అంత హాడావిడి హమ్
హమ్ హ హడావిడి ఏం లే నార్మల్ ఎ
ఇక్కడ హడావిడి ఉంది మొత్తం వాళ్ళని ఎట్లు పెట్ ఎట్ల అయిద్దా ఎట్ల విన్ అయితరా అని హడావిడి వస్తున్న ఆ ఎలాట్లే అందుకనే మళ్ళీ లేని పోనివి ఎందుకులే అని పోట్లే
హమ్ అ వచ్చి చెప్పి ఎల్లింది తర్వాత ఇంక వెళ్ళాలి నేను అని మా రూమమ్మాయి
మీరు అమ్మాయి ఇ అక్కడ అమ్మాయి మన సైడ్ అమ్మాయినా
మనవైపే కాకపోతే వేరే
ఆహా
హమ్
హమ్
మనోళ్లే
ఆహా
హమ్ ఏన్ మరి ఇంకా
చెప్పాలి నువ్వే ఇంక ఏముంది ఎ
ఎన్నింటి పడుకుంటౌ
ఇంకా ఇంకా ఒక్కొక్కసారి తొందర పడుకుంటా లేదంటే ఫోన్ చేసుకుంట అట్లనే ఉంటా
నీ పక్కన మ కొడుకునే దు వ్యాచ్చం తెయ్యమా
ఆ
కో దేవా
అమో ఆ
సరిపోయింది హమ్
ఇంకేంటి మరి నీకు హాట్ ఇష్టమా స్వీట్ ఇష్ట ఆ చెప్
ఆ
ఎకో హార్ట్ ఇష్టమా స్వీట్ ఇష్టమా
ఆ సరే మరి మా పాకుడ మామ్మాయోజచ్చ చింది వెళ్గుతున్నాను
మ్మ్ సరే సరే లే మ్మ్ బాయ్